అ
ఆ బాగున్నారా అండి
బావున్నమండి
ఆ బాగున్నమండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇంతకు ముందే తిన్నను అలా
ఓకే అండి ఏం తిన్నారండి
ఆ రసమన్నమండి మీరండి
రసమన్నమా
అవునండి
నేను పెరుగు అన్నం తిన్నానండి పెరుగు అన్నం కారంపొడి
ఓకే బాగుంటుంది కదండి పెరుగు పెరుగుల కి కారం పొడి కలుపుకొని తింటే ఆ
ఉన్న నేను తినాల్సిందే తప్పదు అవునండి నాకు వేరే ఆప్షన్ లేదండి
అవునా
కంటే రూమ్లో కుక్ చేస్కోవాల్సింది కదా
ఆహా
సో ఈజియెస్ట్ వే ఏమంటే రైస్ కుక్ చేసుకోవడం కట్టు తె చేస్కోవడం పొడితో తినడం
ఆ
అవును ఇంకేమండి ఏంటి సంగతులు
ఏం లేదండి మేము షాపింగ్ చేయాలనుకుంటున్నాము
ఏమండి ఎందుకు అట్లా షాపింగ్
ఏ షాపింగా అండి ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంది
ఔ ఏం ఫంక్షన్ అండి
ఇంట్లో నార్మల్ ఫంక్షన్ అండి అంటే ఇంట్లో
ఓకే ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నారు
పట్టు సారీస్ తీసుకోవాలనుకుంటున్నానండి
ఓ పట్టు సారిసా ఓకే
మీకేమన్నా ఐడియా ఉందా అండి దాని గురించి
అవునా నాకి కొద్ది కొద్దిగ తెలుసండి ఆ ప ట్టు చీరలు చాలా కాస్ట్లీ కదండి
అవునండి పట్టు చీరలు చానా కాస్ట్ అండి
అవునా అండి మీకు ఏమైనా తెలుసా అండి పట్టు చీరల గురించి
ఆ పట్టు చీరల గురించి ఐడియా ఉందండి మాకి
అవునా చెప్తారా కొంచెం
ఊమ్ మేము పట్టు చీరలు కొనుక్కోవాలంటే ధర్మవరం కానీ కం కాంచీపురం గాని ఎళ్తామండి
ఓకే అండి
ఆ అక్కడ సారీసు అక్కడ నేతన్నలతోనే నేపిస్తారండి
ఓకే అండి
అక్కడ కాబట్టి మనకి కొంచెం తక్కువ పడతాయి శారీస్
ఓకే అండి ఆ
మీరు అండి మీరు మామూలుగా కొనరా ఇక్కడ పట్టు చీరలు
పట్టు చీరలు అంటే నాకు తెలిసిన ప్రాంతాలు ధర్మవరం కాంచీపురమే అండి
అవునా అండి మీకు కూడా అవే తెలుసా అండి
అవునండి పట్టు చీరలు అంటే ఇంకా ఉప్ప ఉప్పాడ పట్టు చీరలు తెలుసా మీకి
ఆ ఉప్పాడ విన్నానండి
హ ఉప్పాడ
హమ్ ఉప్పాడ కాంచీపురం
అవునండి
మదనపల్లి కూడా శారీస్ ఫేమసే అండి అక్కడ డిజైన్స్ మంచిగా ఉంటాయి కానీ అది అంత పెద్ద పేరు పొందలేదు ఆ కానీ అక్కడ కూడా బాగుంటాయండి సారీస్
ఓకే అండి ఏ ప్రాంతం బాగా ప్రసిద్ధి అండి పట్టు చీర్లకి
కాంచీపురం ధర్మవరం అండి
పట్టు చీరల్లో అంటే రకాలు ఏమైనా ఉంటాయా
పట్టు చీరల్లో రకాలు అంటే డిజైన్స్ ఉంటాయండి అది కాకుండా కూడా ఇంకా పట్టు చీరల్లో రకాలు అంటే ఉన్నాయండి పట్ ప్యూర్ పట్టు ఉంటాది హాఫ్ పట్టు ఉంటది
అదే హాఫ్ మిక్స్ అంటారు కదండి ఏదో
ఆ అవునండి
హూం
అందులో కొంచెం ట్యూబ్ అని అంటారండి అదినూ మరీ పట్టు రెండు మిక్స్ చేసి నేస్తారండి
మ్ అండి ఇంకొకటి కూడా కదండి అంటే ఇది జర్ ర్రీ అని వేస్తారు కదా
ఆ అవునండి అది డిజైన్ పర్పస్ కోసం యూస్ చేస్తారండి మ్
బాడర్ అంతా దాని మీదే డిపెండ్ అయింటుంది కదండి
ఏ దాని మీద అండి
జరి చీరా ఆ మామూలుగా జర్రీ బాడర్ అంతా జరీతోనే వేస్తారు కదా
అవునండి ఎందుకంటే మనకి బార్డర్ అనేది హైలైట్ అవ్వాలి కదా
మ్ మ్
మ్ అందుకోసం అనేసి ఇవి బార్డర్ కో బార్డర్ లో కొన్ని కొన్ని ఉంటాయండి బార్డర్ లో జరీ లేకోకుండా డైరెక్ట్ ఐ మీన్ పట్టు మాత్రమే యూస్ చేసి బార్డర్స్ కూడా ఉంటాయి డిజైన్ లో కానీ మనకి ఏమైతుందంటే కింద మనకి బోర్డర్ బార్డర్ బాగా హైలైట్ కావాల, ఇప్పుడు చూడండి లైట్లు తెరకి ప డతనే హైలైట్ అయితుంది కదా. శారీస్ కనా అప్పుడు జరీ అనేది మెరుస్తుందండి. పట్టు అయితే మెరసదు, దానికోసం అనేసి ఎక్కువమంది ఆ బార్డర్ లో జరీ ఉండేటట్టు చూసుకుంటారండి.
మ్ కాదండి జరీ గోల్డ్ కలర్ లో మాత్రమే ఉంటుంది వేరే కలర్ లో కూడా ఉంటుందండి.
గోల్డ్ తో పాటు సిల్వర్ ఉంటది, రాగి కూడా ఉంటదండి.
అవునాండీ
ఆ ఇన్ని రకాలు ఉంటాయండి.
చాలా చక్కటి సమాచారం చెప్పారండి నాకు తెలియదు నిజంగా.
అవునా అండి
అవునండి అంటే ఇంకొకటి ఏమంటే అది ధర్మవరం లో ఎవరో మామూలుగా నేను ఎక్కడో న్యూస్ లో చదివాను
ఉ
ఆ అగ్గిపెట్టలో పెట్టిన చీ అంతా నేశారంట కదండి. ఓకే అండి అండ్ ఇంకొకటి ఏమంటే ఆ మామూలు అవి మన ప్రాంతాలు కాదు
మ్మ్
ఆ ఆ
ఫేమస్ కదండి అవి, పట్టుకు పట్టుచీరలు ఫేమస్ అంటేనే ధర్మవరం, కాంచీపురం కాబట్టి దానిల గురించి మనకు ఈ న్యూస్లలో రావడం కూడా జరుగుతదండి.
అవునవునండి నిజమే, నిజమే అది అయినా ఎలా నేసారండి మరి ఏది అగ్గిపెట్టెలో పెట్టడం అంటే అది సామాన్యమైన విజయం కాదు కదండి
అవునండి, అది కళాకారుల కే కొ కొన్ని వర్తిస్తాయండి అలాంటివి.
అవునండి అది కూడా నిజమైన ఒకరకమైన కళ నిజంగా అందరికీ సాధ్యమైనది కాదు కదండీ ఆ అవును ని జమే అది ఒక గొప్ప కళ
అంటే కొంచెం కళ కొంచెం కాదండీ, అది చాలా పెద్ద కళని ఎంత దాని ప్రాసెస్, ప్రాసెసే ఎంత ఉంటుందండి.
అవునాండి, చెప్తారా కొంచెం
మీకు తెలీదా అండి, ఎట్లా అని అది శారీ వస్తుంది అని ప్రాసెస్
తెలీదండి తెలీదు, ఎట్లా ఎట్లా చేస్తారు?
ఫస్ట్ పట్టు పట్టుగూళ్ళు ఉంటాయి కదండి.
అవునండి
ఫస్ట్ వచ్చేసి పట్టుపురుగులు ఉంటాయి కదా దాన్లని పెంచు తారండి దానికి ఆకు వేసి ప ఆకు దాంట్లో నుం దాంట్లో నుండి ఆ పురుగే గుడ్డును పెడుత తుంది.
ఓకే మేడం పులి ఓకే అండి
ఆ గుడ్డు గుడ్డు నుంచి పోగు వస్తుందండి దారం
ఓకే
ఆ ఆ దారం నుంచి మళ్ళీ ఏమో రేషం అని చెప్పి వస్తుందండి వార్పు అని చెప్పి తీస్తాము దాని నుండి బోట్లు తీయడం దాని నుండి ఆ దాని నుండి వార్పు తీసి దా నేస్తారండి
కాదండి వార్పు తీయడంలో కూడా అదేదో సింగిల్ పోగు డబుల్ పోగు ట్రిపుల్ పోగు అదేమో ఉంటాదంట కదండి నిజమేనా
ఆ అవునండి ఉంటాయి ఉమ్
అండి ఈ పోగులను అల్లడం కోసం ఇది ఏదో ఉంటుంది గదా అండి
ఏదండి
అది ఒక కత్తెర లాగా అది అటు ఇటు ఇట్లా లాగినప్పుడు ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ పోత ఉంటుంది దాన్ని ఏమంటారండి
నాకు అంత పెద్ద ఐడియా లేదండి మిషన్ లో పెడితే అదే పురుగు అదే మా దారం దీస్ కొని ఆ పురిదిప్పుకుంటుందండి
ఓకే ఓకే అండి ఆ అంటే నేను మగ్గం నేస్తున్నప్పుడు ఒకటి అటు ఇటు అటు ఇటు ఇట్లా ఇట్లా చేత్తో ఇట్ల అన్న ప్పుడలా అట్ సైడ్ ఒకటి యేసా
దాని కాయ్ అంటారండి అదేదో కాయ పట్టుకొని ఇట్లా లాగుతారు
ఓకే అండి
మీరు దాని గురించి మాట్లాడ్ తున్నారా నేను ఇంకా ఏ పోగు ఎట్లొస్తుందని చెప్పి అడుగుతున్నారేమో అనుకున్నానండి అందుకోసం అది ఒక మిషన్ అండి
కాదు కాదండి దాని గురించి నేను అడుగుతున్నానండి
ఓకే
కాయ్ అంటారండి దాన్ని
ఆ అదేదో అంటారండి కాయ అని సంథింగ్ వస్ సారి యూజ్ చేస్తారు వడ్
ఓకే అండి కాదండి ఆ బార్డర్ రావడానికి అది ఏమైనా ఒ ఒక మిషన్ లాగా ఏమన్నా ఉంటుందా మామూలు చేతి మగ్గాల్లో ఏం మిషన్ ఉండదు గదండి
ఆ బార్డర్ రావడానికి ఆ ముందుగానే డిజైనర్స్ ఉంటారండి డిజైనర్స్ డిజైన్ పెట్టిస్తారండి ఆ దాన్ని అట్టల మీద మేము డిజైన్ ఐ మీన్ అట్టల మీద డిజైన్ యేస్తారండి
ఓకే అండి
మనం ఏపిచ్చి అంటే వీళ్ళు ఎవరు డిజైనర్స్ ఉంటారు గదా
అవునండి
ఉమ్ డిజైనర్స్ డిజైన్స్ యేసినింటే దానిలని అట్టల మీద యేస్తరండి
ఓకే ఆ డిజైన్ ఆ అట్టల్ ను ఉపయోగించుకొని ఆ అట్టల్ని ఏమిటికి మగ్గానికి తగిలిస్తారా అండి
జాకాడ అని ఒకటి ఉంటదండి ఆ జాక్ ఆ జాక్ కాడికి అట్టల్ని తగిలిస్తే మనం కింద కాళ్ళు ఉంటాయి కదండి
ఊ
తొక్కేటివి ఆ ఆ కాళ్ళతో తొక్కుతే ఆ అట్ట అనేది తిరుగుతాది అండి దాని ద్వారా మనకి కింద డిజైన్ అనేది పడుతాది
ఓకే అండి హాహా ఓకే ఆ అట్టకి కింద బ్రేకుల్లాగా ఉంటాయా అండి
ఆ అవునండి కింద బ్రేక్లు ఉన్ టాయి దాని అవి కింద తొక్కుతే జా జాకాడ్ వి
ఓకే అండి
అప్పుడు అది తిరుగుతుందండి రొటేట్ అయితాది మనకి కిన్ ఊ అవునండి
దాన్ని ఉపయోగించుకొని వా అంతా తెలివిగా చేస్తారు కళాకారులు అదొక గొప్ప కళ ఉమ్ గొప్పనే ఓ అంటే ఇప్పుడు ఉప్పాడ పట్టు ఆ ఇంకా పట్టు వేరే పట్టు అంటుం టారు కదా ఏమి స్పెషల్ ఏమి దానికి దీనికి తేడా ఏముంటదండి
అంటే వాళ్ళ నేసే డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయండి వాళ్ళ మగ్గాలు డిఫరెంట్ ఉంటాయి
ఓకే
ఊ
ఏ కాదండి మల్బరి పట్టు టస్సార్ పట్టు అని డిఫరెంట్ ఉన్నాయి కదా దాని గురించి మీకేమన్నా ఐడియా ఉందా
అంతగా తెలీదండి అంత ఐడియా లేదు
ఓకే అండి అంటే మల్బరి ప ట్టు అంటారు కదా మల్బడి పట్టు అంటే ఇది రేసం పురుగుల్లాగా అది ఉంటది
ఊహూ
టస్సార్ పట్టు అంటే దాని గురించి ఐడియా లేదండి అందుకోసం అని హా అందుకే మీకు ఏమైనా తెలుసా అని అడిగానండి
అవునా అండి తెలియదండి నాకు కూడా దాని గురించి
ఓకే ఓకే అండి అయినా గొ ప్ప సమాచారమే మాకు అందించారండి ఈరోజు చాలా అద్భుతంగా అద్ ద్భుతమైన విషయాలు అన్నీ తెలుసుకున్నా ఒక కళా కారుల యొక్క గొప్ప కళ ఎలా ఉంటుంది వాళ్ళ కష్టం ఏమిటి వాళ్ళ కళాకృతులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మీరు చక్కగా వివరించినారు ఇంత అద్భుతంగా వివరించినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చె ప్పుకోవాలి అనిపించి అనిపిస్తోంది
ఉమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ
ఆ సరే సరే అండి గొప్ప సమాచారాన్ని అందించడానికి అందించినందుకు మీకు ధన్యవాదాలు
ఊ సరే అండి మరి ఊ ఊ సరే అండి
ఓకే అండి
ఉ